మండి నమస్కారం అండి ఏం చేస్తున్నారండి
ఇప్పుడే ఆ భోజనం తిని వర్క్ స్టార్ట్ చేయాలనుకుంటున్నామండి మీరు
ఆ నేను కూడా అంతే అండి
హమ్
ఉమ్ ఏం తిన్నారండి
నేను ఇది చిత్రాన్నం తిన్నానండి
మ్ ఎలా చేస్తారండి చిత్రామ్
చిత్రన్నం ఇప్పుడు ఫస్టు ఫ్యాన్ పెట్టేసి గోలం ఆ గోలం లోకి నూనె పోసి
హమ్
ఆ తర్వాత నూనె కొంసేపు ఆ వేడెక్కిన తర్వాత
మ్
దాంట్లో ఇవి కొన్ని జిలకర ఆ కొన్ని ఆవాలు
మ్
తర్వాత కొంచం అయిన తర్వాత కొన్ని మినప్పప్పు
హమ్
అది వేడిక్కిన తర్వాత కొన్ని ఆనియన్స్
మ్
ఆ తర్వాత కొన్ని పచ్చిమిరక్కాయలు బ్రెయిన్ అని అది యేశేషి
పల్లీలు వెయ్యరాండి మీరు
అవ్ అవి ఇప్పుడే కాదండి అవి ఇది పస్ట్ ఇది యేసేసి
మ్
ఆ తర్వాత దాన్ని కొంచెం ఉప్పు వేసి కొంచెం గుజ్జు గుజ్జు చేసేసి గుజ్జు పక్కన పెట్టి
ఉమ్
ఆ తర్వాత ఇంగోటి ప్యాన్ తీసుకొని దాంట్లో శనగిత్తానాలు ఏంచేసి
హమ్
ఆ పోట్టు తీసేసి అన్నంమ్లేకి ఆ గుజ్జు శనగిత్తానాలు కలిపేది కలిపి వేసుకొని ఇంగా అంతే కలిపేసుకొని తినేది ఇంగ అంతే ఇప్పుడు మనకు కావాలంటే ఆ గుజ్జు అట్లే తీసుకోని పోయి కల్పుకోనన్న తినొచ్చు లేదంటే ఒకటేసారి రైస్ అంత మిక్స్ చేసు కొని నేను చి అట్ల తిన్న బావుంటది
మ్ ఇంక ఏమేమి వంటలు చేస్తారు మీరు
ఏం వంటల్ ఏమీ రావండి
రావా
ఎక్కువ ఏమీ రావు ఏదో ఇవన్నీ ఏదో రైస్ ఐటెమ్స్ చిత్రన్నం పులిహోర ఇట్లాటివి మీరేం తిన్నారండి
నేను పులిహోర తిన్నానండి
పులిహోర పులిహోర ఎట్ల చెత్తరో చెప్తారా మీరు ఒసారి
ఆ అండి నేను ఫస్టు చింతపండు నానబెట్టుకుంటాను ప్యాన్ లో మినపప్పు నువ్వులు
ఆ
ఆ శనగపప్పు కొంచెం కొంచెం క్వాంటిటి వేసి జీలకర్ర కొన్ని మెంతులు కొంచెం ఆవాలు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు ఆ మిర్యాలు అన్నీ వేపి ఒక ఫై మినిట్స్ అవి మిక్సీలో రుబ్ ఆ గ్రైండ్ చేసుకుంటా అండి పొడి
ఉమ్
దాని తర్వాత ప్యాన్ పెట్టి ప్యాన్లో ఆయిల్ వేసి ఈ ఆయల్ వేడి ఎక్కకా
ఆ
పల్లీలు వేసి
హ్మ్
జీలకర్ర ఆవాలు ఇవన్నీ ఎసి వేగిన తర్వాత చింతపండు గుజ్జు ఉంటది గదండి అది పోసి నూనె పైకి తేలే వరకు మరగనిచ్చుకోవాలండి
మ్
ఆ మరిగించిన తర్వాత మనం గ్రైండ్ చేసుకుంటాం గదా పొడి
మ్ మ్
ఆ పొడిని యాడ్ చేసేసి దాంట్లోకి కొంచెం మిరపొడి కొంచెం ఉ ప్పు మనకి ఎంత గావాలో అంత వేసుకొని ఆ కొంచెం సేపు ఒక టూ త్రీ మినిట్స్ ఆ మిక్స్ చేసేసిన తర్వా త అన్నం వేసుకొని కలుపుకోడం అండి మనం అది చాలా క్వాంటిటీ తీసుకున్న గూడ చాలా రోజులు ఉంటదండి ఎందుకంటె ఆనియన్స్ ఏం వేయం కదా చెడిపోదండి ఆనియన్స్ ఏం వేయం కదా
ఆ అట్లైతే మనము రెండు రోజులు మూడు రోజులు అయినా తినొచ్చా దాన్ని
ఒక వారం అయినా ఉంటదండి మ్ ఆనియన్స్ ఎస్తే ఒక టూ తత్రి డె టూ డేస్ అండి అంతే
ఉమ్
మ్
ఇంక మార్నింగ్ ఏం తిన్నారండి
మార్నింగ్ గూడ అదే అండి.
మార్నింగు కూడా అదేనా?
ఆ సో మార్నింగ్ కొంచెం ప్రొటీన్ ఫుడ్ గా తీసుకుంటాను. ఎగ్ తినను అండి.
ఎగ్ అంటే ఎగ్ వైట్ ఒటే తింటారా? ఎగ్ ఎల్లో గూన తింటారండి మీరు?
తింటానండి.
యెల్లోలో ప్రోటీన్ ఉండదు అంతా ఫ్యాట్ అంటారు దానికి ఏమంటారు మీరు?
ఏమంటాను అదీ ఎక్కువ లావు ఉండే వాళ్ళు అట్ల అయితే వాళ్ళు ఫీల్ అవ్వాలి.
మ్
నాకేమంతేమనిపించదు. ఫ్యాట్ కూడ మనం తీసుకోవాలండి, మరీ ఫ్యాట్ ఫ్యాట్ అని చెప్పి ప్రతీది అవాయిడ్ చేయ్యకూడదు.
మ్ అది గూన కరెక్టే అనుకో
మ్ మీరు నాన్ వెజ్ ఫుడ్ ఎక్కువ తింటారా? వెజ్ ఎక్కువ తింటారా?
నేను వెజ్జే నండి నేను వెజిటేరియన్. నాన్ వెజ్
మ్ హూ ఎప్పుడు తినలేదా? ఇప్పుడా
లేదు చిన్నప్పటి నుంచి నేను వెజిటేరియనే. నాన్ వెజ్ తినను అన్నమాట.
అవునా
మ్ మీరు
నేను రెండూ అండి.
అ రెండూనా?
ఆ నాన్ వెజ్, వెజ్ రెండూ.
ఏమో, ఏమన్నా కానీ ఆ జంతువులని చంపి అట్లా తినబుద్ది గాదు. కొంచెము నాకు అలా అట్లా ఇష్టం ఉండదండీ అందుకని నేను తినను. నాన్ వెజ్ మ్ మ్ ఇంకేంటండి?
మీ ఇంట్లో ఎవరూ గూడ తినరా అండి?
మా ఇంట్లో మా ఇంట్లో మా డాడీ తింటాడు. నా తమ్ముడు తింటాడు. మా అమ్మ నేను తినము.
మ్ హు
మ్ మీరు మీ ఇంట్లో అంతా తింటారా?
మా ఇంట్లో అందరూ తింటారండి.
ఓ ఇప్పుడు మీరు ఏం వర్క్ చేత్తాన్నారండి?
ఏం వర్క్ చేయలేదండి. చదువుకుంటున్నా స్టూడెంటు ని
చదువుకుంటున్నారా? నేను మార్నింగ్ కరువు పనికి పోయింటి
మ్ అవునండి కరువు పని ఎలా చేస్తారు మీరు?
కరువు పని మార్నింగ్ కొండల్లేకి పోతామండి కరవు పని చేసేకి.
అవునా ఏం చేస్తారండి అక్కడికి వెళ్లి
కొండల్లోకి వెళ్ళి అక్కడ అవుంటయ్ గడార, పార గోలం అన్ని తీసుకొని పోయి అక్కడ గుంతలు తొవ్వి కరువు కొనే వాళ్ళు గుంతలు అలాట్ చేస్తారండి మన మీది ఇది మీది ఇది అట్లా అట్లా చేసి ఇంగ మనమూ మా పొద్దున్న ఏడున్నర, ఏడు గంటల కట్లా పోతే
మ్
పదకొండున్నర అట్లా అయితాది వచ్చే వరకు.
మ్
అక్కడే తినేసి
మ్
ఇంగ వచ్చేత్తం ఒటేసారి ఇంగ ఇంటికి వచ్చిన తర్వాత సాయంత్రం ఏంటివన్న పనులు ఉంటే పోయేది లేదంటే ఇంటి కాడే ఉండేది ఇంగ అంతే.
మ్
మీరు ఓన్లీ చదువుకుండేదేనా లేదంటే ఏంటివన్నా వర్క్లు చేత్తారా ఇంట్లో గానీ. లేదంటే బయట గాని
ఏం చేయనండి.
ఓన్లీ చదువుకునేది అంతే ఏం చదువుతున్నారండి మీరు ఇప్పుడు?
పోస్ట్ గ్రాడ్యుయేషన్ అండి.
పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే దాని అదే కొంచెం అర్థమై అట్లా చెప్తారా యా దాని తర్వాతో పది దీని తర్వాత ఇది వత్తాదట్టా
ఏవండీ డిగ్రీ తర్వాత వస్తందండి.
డిగ్రీలో ఏం చదువుకున్నారండి మీరు?
డిగ్రీలో బిఎస్సి చదువుకున్నానండి. మీరు అండి?
నేను నేను చదువుకోలేదండి ఏంటిని ఇ మా ఇంట్లో డబ్బు లేక చదివీయలే ఇంటర్ ఏ లాస్ట్.
అవునా
ఆ మీరు డిగ్రీ అంటే బిఎస్సి లోపల ఏంటివి ఉంటాయి చెప్పండి అంటే బిఎస్సి అంటే కంప్యూటర్కి సంబంధించా అది.
అది బి ఎస్సి, బ్యాచలర్స్ ఆఫ్ సైన్స్ అండి.
మ్
అందులో నేను మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అండ్ కంప్యూటర్స్ అండి.
మ్ హూ
ఆ
ఇప్పుడు అది అయిపోయిన తర్వాత మీరు ఇప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చెత్తాన్నారా పోస్ట్ గ్రా గ్రాడ్యుయేషన్ అంటే?
పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే ఎంబీఏ, ఎంసిఏ అట్లా చేస్తారు కదండి అవి.
మీరే ఏది చేతన్నారండి దాంట్లో.
ఆ మ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అండి అంతే దాంట్లో ఐ డోంట్ వాంట్ టు రివీల్.
ఐ డోంట్ వాంట్ టు రీవిల్ అంటే? అంటే ఇంగ్లీష్ రాదండి అదే ఇంటర్ వరకే కదా మీరు చెప్పకూడదు అనుకుంటున్నారా?
ఆ నేను చెప్పకూడదు అనుకుంటున్నానండి మీకు ఉపాధి అక్కడ ఉపాధి కల్పించారు కదా? రోజుకి ఎంత వస్తాదండీ?
అట్లాంటివన్నీ చెప్పకూడదండి.
అవునా సరే అండి అంటే మీకు గిట్టుబాటు అవుతుంది కదా.
యాదో ఆ గిట్టుబాటైనా కాకోకున్య పోల్ల గదా అన్నీ ఇగేం పన్ లేనబ్బుడు పని రానబుడు యాదోటి ఆ ఇంట్లో వాళ్ళకట్ల ఎంతో మన వల్ల కొంచెం సహాయం ఉన్నట్లట్లా
ఊ నేన్ గుడ వ్యవసాయం చేస్తుంటాను
ఉహు ఏం బెడతారండి మీ పొలంలో
మేమ్ మొక్కజొన్న వరి వేస్తుంటాం
మొక్కజొన్న మొక్కజొన్న అంటే దాంట్లో ఎట్లా కేజీల్ ప్రకారమా ల్యాకుంటే ముటర్ల ప్రకారమా క్వింటాల్ ప్రకారమా టన్నుల్ ప్రకారమా ఆ ఎన్ని టన్నులైండండి లాస్టైము
లాస్టైమూ ముప్పై అండి
ముప్పై టన్నులంటే మూడు వేల కేజీలు అంటే లాభం బానే వచ్చింద అండి
పర్లేదండి పెట్టుబడి పోయి ఒకా పర్లేదు పుట్టబడిబోయ్ అంతో ఇంతో మిగిలింది
ఆ ఇంకా
ఇంకో వరి నష్టబోయామండి ఇంకా ఒకటేన్ ఒక పది రోజుల్లో కోస్తాం అనంగా వర్షాలెక్కువొచ్చి
అయ్యో పాపం ఆ ఏమైందండి
అందా మునిగిపోయిందండి మాది చెరువు కింద
ఆ అవునా
ఉ
మళ్ళ్ నీళ్లు వానలెక్కువొచ్చి ఆ నీళ్ళన్నీ చెర్లోట్ వన్నీ మీ సేన్ లేకొచ్చినాయండి
ఉ అవునండి
ఉ కొంచెం గున లాభం రాలేద దానివల్ల హాద్ మళ్ళా ఇమిరిపొయినిచ్చి
హ లేద్ లేదండి అవి వన్ ఇయర్ సంవస్తం దాకా ఉన్నాయం ఉమ్
అది చాలా రిస్కీ కదా అట్లాంటి ప్లేస్ లో మీర్ పెట్టగూడదు అట్లాంటివి పంటలన్నీ
అంటే ఎక్స్పెక్ట్ చేయలేదండి మేము అంత వర్షం వస్తాదని
ఊమ్ అది గూడ కరెక్టే లే వాతావరణాన్ని ఎవురు ఊహించలేరనుకోండి
ఊ లాస్టు సంవచ్చరం పోల్తే ఈ సారి కొంచెం వర్షాలు తక్కువ
ఆ
ఊ
ఇఏ వర్షాలు ఈ సీజన్ దగ్గట్టు యావి పల్లెదు లేండి ఎండల్ కలం వర్సాలు బడుతాయ్ వాండ్లకాలం ఎండ గాత్తది చలికాలం ఉడకబెడుతుందెమో అంతా ఈ ఈ కాలంలో
ఉ థ్యాంక్ యూ అం మీ మంచి ఇన్ఫర్మేషన్లి షేర్ చేస్నందు
ఆ థ్యాంక్ యూ అండి మళ్ళ నెక్ట్ టైమ్ ఎబ్బుడన్న కాల్ జేస్ నబ్బుడు మా ట్లాడుకుందాం ఉమ్ సరే